హలో
చెప్పు రా
హలో
చెప్పు రా
ఆ చిన్నయినొత్తా ఉంది మాట
అవునా సిగ్నల్ లేనట్టుంది పండక్ వస్తవ ఊరికి మరి హలో
అలక అంటనా హలో హలో
వినిపియట్లేదరా
వినవడట్లేదు చాలా చిన్నగా వినవడుత మాట
అవునా పండుగకు వస్తావా అంటున్నా
బోనాల కా అంటాను
ఉగాదికి
ఆ ఈగ బోనాలును ఉగాది ఒకసారే ఉన్నాయి కదా అంటే దగ్గర దగ్గర ఇది పదిహేడు అయితే అది పంతొమ్మిది కదా ఉంట కావచ్చు అక్కనే
హ్మ్మ్
నువ్వుత్తవా బోనాల అదే ఉగాదికి
కష్ట మేరా
అలా వినిపియ్యట్లే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా
హ ఫోన్ దగ్గరనే పెట్టుకోరా
హలో
పెట్టుకున్నావా
హలో
పెట్టుకున్నవరా
దగ్గర పెట్టుకున్న కాగానీ నీ మాట మస్తు చిన్నగా వినపడుతుంది
ఫోన్ దగ్గర వెేట్టు
ఆ దగ్గరనే పెట్టుకున్నా నువ్వు దగ్గర పెట్టుకో ఫోను
ధారా నే ఉందిరా
దగ్గర పెట్టుకొని మాట్లాడు
తన్న
లేకపోతే కట్ చేసి మళ్లీ చేస్తావా
మాట్లాడేం కా మస్తాంది
నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే వినిపియ్యట్లే నా మాట
ఇప్పుడు నాదిని వస్తాందా నీకు
నీది నాకు వినబడుతుంది కాగానీ నాదే నీకు కనబడట్లే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే
ఇప్పుడు ఇ నొస్తాంది మాట్లాడు
ఏమోలే ఇట్లనే మాట్లాడిగిన ఇనపడతాంది కొంచెం కొంచెం
ఉ మధ్యాహ్నం తిన్నవా అంటున్నా
ఆహ తినలే ఇంకా పొద్దుందే నేను మధ్యాహ్నం తిన్నా
అవునా
ఆ ఎన్నో చుసిన ఇంత సేపు బక్కగుంటాడు ఆ ఆమె కు నువ్వు సెకండ్ చెప్పిన ఆమె కాదు అంటే ఆమెకు వేరే టైన్ ఏమో అనుకున్నా నేను
ఆ
వీళ్ళద్ద వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా మీ ఇంటి సైడ్ ఉన్న ఇద్దురు నువ్వు చెప్పినా ఆమె నేను చెప్పిన ఆమె ఫ్రెండ్స్
వాళ్ళిద్దరు క్లోజే నాకు మీ షాప్ వాళ్ళు వాళ్ళు మా ఇంటి ఇక్కడ ఉండేటలు నేను వాళ్ళ ఇంటి కూడా ఉండేది దాన్ని కానీ ఈ మధ్యనే కొంచెం దూరం ఆ ఇప్పుడు పని నడుత్తాదటా ఇప్పనుండి నడుతంట్రా
అర్ధం గాలే
వస్తుందట అంటున్నా
ఆ ఎప్పుడు నుంచి అన నాకు తెల వదు మొన్న మొన్ననే తెలుసు నాకు
అవునా
మొన్న మొన్న ఒక ఐదరు నెలల నుంచి తెలుసు
అన్న కూడా నన్ను ఫాలో అయ్యేటోడు గానీ మళ్ళీ ఇంకో రిమూవ్ అయింది ఎందుకో ఇంకా నేను కూడా మళ్ళ రిక్వెస్ట్ పెట్లే
నాకు బాబాయ్ అయితాడు మా ఇంటి పక్కన ఆయన కూడా
నాకు వాళ్ళ డాడీ తాత అయితడు
ఆ
నే బాబాయ్ అయిత డో మామ అవుతడో తెలివదు ఇగ్గ
బాబాయ్ అయితడు నాకు కూడా వాళ్ళ డాడ్ తాత అయితడు ఆయన బాబాయ్ అయితడు
ఫ్యామిలీ డాక్టర్గానే నాకు
హ్మ్
అప్పట్లో ఆయనుండ ఇప్పుడు ఆనంద్ అయిండు
ఆ ఆ
అప్పుడు ఆ తాతనేే ఉండే ఫ్యామిలీ డాక్ట
ఆ ఆయననే ఉండ ఎక్కువ ఇప్పుడు ఆయన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉం ఉంటాడు
అదే
మస్త్ ఆ ఆయన కూడా ఇప్పుడు ఆ బాబాయ్ కూడా నాకు మస్త్ క్లోజ్ మంచిగా మాట్లాడతాడు
ఆ
బిడ్డ బిడ్డ అని అట్లా నాకు తెలుసు వాళ్ళు స్టోరీ పెడతంటే అట్లా చూసిన
మా ఫ్రెండ్స్ తోనే ఉంటాడు కే వ
ఆ మస్తు చవిడి
హ్మ్
ఊరికొచ్చినప్పుడు పెళ్ళలి ఫ్లెక్స్ దిగనికి పోతారు వీళ్ళు ఇప్పుడు ఈ రోజు పెళ్లళ్రు ఆ రోజుగా కనిపించింది ఆయన ఆ బక్కగా ఆ
చోట్ ద సూట్ కేలి
ఆ తీసినట్టున్నారు కాగాని ఏమవ్వరు తెలియదు అంటే మొన్న నేను వచ్చినప్పుడయితే ఫ్లెక్సీ కోసం పోతాళ
అహ
చెప్పిండు ఈ పెళ్లి కొడుకు చెప్పిండు అలా పెళ్ళి అ్యటయని చెప్పిండు ఫ్లెక్సి కోసం పోతనంట
ఆ ఫొటోస్ దానికోసందిగినయనట్నా ను బెటి
ఆ ఈ రోజు నేను పెట్టినా కదా అవి మొన్న దిగరు ఫ్లెక్సీ కోసం
బావ కూడా ఊళ్ళ అమ్మాయి ఎవరు ఎవరని చూసుకుంటు ఉన్నాడు ఇవీ స్టోరీతో చూసినాం మేము
తెలివదా ఇద్దరికి
తెలీదు అవు మేారజ అంటళ్ళు ఉళ్ళనే అంటళ్ళు
వీళ్ళు మంచిగానే ఉంది ఇప్పుడు ఏ జిద్దది కరెక్ట్ ఉంటది
ఆ ఈమె చనా పెద్దది
ఆ ఈమెక్ చాలా ఏజ్ ట్వంటీ టూ ట్వంటీ ఆ ట్వంటీ టూ ఉంటాయి
అదే
చిన్నామలా అ్న ఉడుత
అవును
ఆ అన్న కూడా మంచిజ మన దాంట్లో ఇప్పుడు మా బమ్మరంమయిన దాంట్లో ఆయనే పెద్ద అందరికంటే ఫస్ట్ కొడుకు ఆయనే పుట్టింది
అవునా
ముగళల్ ఆడుల్లా మత్తం
లాస్మవిన్నా పరా నంబ
హ
లాస్ట్ అక్కచల్లేనా
అర్ధంగాల
మీ దాంట్లో లాస్ట్ అక్క చెల్లెలే నా అంటున్నా
ఆ ఆహా అక్కసెల్లెల్లు కాదు ఇంకా ఉన్నరు
న్నోలో
ఇంకా చిన్నోళ్ళు ఉన్నారు ఇంకా చిన్నళ్ళల్లా చాలా చిన్నోళ్ళు ఉన్నారు ఇంకొక్కొంతరు కాదు.
హ్మ్ రీసెంట్ గా ఉట్టిల్లా
ఆ ఆ
రీసెంట్ గా గుట్టిల్లా అంటున్నా
ఆ రీసెంట్ గా
హెలో